హలో
ఆ చెప్పే ఏం లేదు బయటకోదామంటే మొత్తం చలి పెడుతుంది ఎండ వస్తలేదు
ఎడికి పోతవ్ ఎందె
ఉత్తి ఆ బయట ఉత్తకూర్చొని తిరగనికే
ఓహో
మ్ మీకొస్తుంద వాన
ఉంది కొంచెం సేపు బడిపోయింది
మ్ హు తిన్నావా
తిన్నానే
అది టెలిగ్రామ్లో ఒకరు పెట్టిరు అ ఏంటిద అది
అదే అర్థమయితలేదు
ఆమె ఎవరు ఫిఫ్టీ తెలుసా
మ్
ఆమె నాకు మెసేజ్ చేసింది ఒకవేళ నువ్వు కూడా పోతే నా ఫామ్ ఫిల్ చెయవా అంటే అసలు నాకు అది ఎందో అర్థం అయితలే అంటే మళ్ళ ఫార్మ్ ఫిల్ చెయాలి అంటుంది
అదేనే ఏమంటురు అందరూకి ఇప్పట్నుంచి బ్యాంక్ అకౌంట్కే మన స్టూడెంట్ బ్యాక్ ఎంకౌట్కే పడతాయంట రిఅంబర్స్మెంట్
మాకు పడుతున్నాయ్ థర్డ్ ఇయర్ నుంచి పడ్డాయి మీ
ఆ మాకు కూడా ఎప్పుడు తన్మీ దానికే పడతాయంట ఎవరెవరికి స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉందో వాళ్ళు ఫామ్ ఫిల్ చేయాలని అలా పెట్టిరు
అచ్చా
పోతారా రేపు ఆ రేపే జేయ్యాలంట నేను నా కూడా జేయ్యవేజన
సరే పోతే ఎస్తా
రేపు బోతే నాకు ఒక పని కూడా ఉంది రేపు బోతే నాకు ఫోన్ చెయ్
ఎందుకు ఇంకేంముంది
ఏది ఇంటర్న్షిప్ అప్లోడ్ ఆప్షన్ పోయిందే
ఫిఫ్త్ వరకు అన్నారుగ ఆల్లే
రే పొద్దున్న వరకు నిన్న పొద్దున్న కూడా ఫిఫ్త్ వరకు ఉండే ఇప్పుడు ఓ నేనా అప్లోడ్ చేద్దామ అని వచ్చేసరికి డేట్ ఒవర్ కాంటాక్ట్ డీన్ అని పెట్టిన్రు
అవునా
ఆ
సరే
రేపు ఎళ్తే ఒకసారి అది అడుగుతావేమో అని
అమె రాద సిక్స్టీ
సిక్స్టీ స్వరస్ స్కాలర్షిప్ లేదుగా
ఎవ్వరికి లేద ఆళ్ళ ముగ్గురికి
ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ కు ఉంది.
రీ
ఫిఫ్టీ సెవెన్ కు ఉంది గానిమో ఆమె. ఫార్టీ ఎయిట్ త ఏపించు ఫతో ఏపించుకుంటుదేమ
ఉ.
ఆ మూస్తే ఆమెను అడగమంట.
హ.
ఒకవేళ రప్పపోయి ఆడు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ది పివసి కోసం లేట్ అయింది అని చెప్పు. హెచ్ఓడి సర్ పర్మిషన్ తీస్క్.
ఓకే ఓకే అర్థమైన్
హెచ్డి సార్ పర్మిషన్ తీసుకున్నారు ఆల్రెడీ మిమ్మల్ని అడిగిరు సార్.
హు.
మిమ్మల్ని అడిగితే మీరు ఎక్స్చేంజ్ చేస్తా అన్నారంట అందుకనే ఒకసారి చెయంండి సార్ అని చెప్పు.
సరే.
ఎల్దాగ్ అయితే రేపు థింకిింగ్గా.
ఎంత ఏమో ఇంకెవరు నా కట్టేటోళ్ళు. ఫామ్ ఫీల్ చేస్. ఏమో చూస్తా. చెప్తాల్ వెళ్ తెగిన.
ఆ.
ఆ.
ఏమో అందరూ అదే మెసేజ్ చేస్తురు బి సెక్షన్ ఆమె కూడా మా ఫ్రెండ్ ఉంది కదా. మేం ఫార్ ఫిల్. చేయాలంటా అంటే ఏమో నాకు కూడా క్లారిటీగా తెలియదు అన్న ఫిఫ్టీ సెవెన్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా చేయ్యాలంట ఫాము మరి ఎట్లా అందరికట్. అదే నన్నడిగింది. నాకేం తెలుసు నేను హాస్టల్ ఉన్నప్పుడు ఏం పెట్టరు ఇంటికి వచ్చినప్పుడే అన్ని.
అవును
ఇంటర్న్షిప్ది మొన్నటి వరకు నిన్న పొద్దున వరకు డేట్ ఉండే.
ఆ.
సరే నన్న డేట్ ఉంది కదా అనుకునేసరికి నేను ఇంటికి వచ్చినాక డేట్ అయిపోయింది. ఉడకడానికి కూడా అంట ఎప్పుడు.
కూడా అన్నారు ఫిఫ్త్ వరకు ఉంది డేట్ అని.
అదే న ఫిఫ్త్ వరకు ఉండే సడన్ గ ఏం వచ్చింది వాళ్ళకి.
ఉహు.
ఉ
ఆమె ట్వంటీ వన్ కెట్లా ఉండదు.
మీ ఫ్రెండ్ పేరు న ఏం రాదు రావచ్చు మరి వసని కోసం వస్తాదేమో ను అడిగితే.
నా కోసమా మళ్ళీ జు మళ్ళీ అడుగు నా కోసం ఏం రాదు.
వస్తయి ఎందుకు రా దానికి రా.
ఉ. అ టెన్ ఫిఫ్టీ వన్ ఉంటాను కదా అన్నే.
ఆ చెప్పిన బండి లేదంట వాళ్ళకు బండి.
డేందుకు ఆటోకే కెళ్లిన.
ఓకే రేపు వాళ్ళకి కూడా చెప్పిన నీ కూడా చెప్పిన రేపు వాళ్ళు రేపు ఆ ఎల్వన్ ఉంటడు కదా మా టీమ్మేట్
అవును ఫోర్టీ ఫోర్టీ యయిట్ మిటి మంగవే
ఆ వాడికి వాడి చెప్తే వాళ్ళకి వాళ్ళకి మాటలేద అందుకని వీళ్ళు చెప్తలేరు
అచ్చ ఎవరెవరికి ట్వంటీ ఫోర్ కయనక హలో
ఆ
ఉహు అంటే ఆయన కూడా మీటిమే కదా ఒకసారి చెప్తే ఆయన వెళ్ళినప్పుడు చేయిస్తరు
ఉమ్ ఆయను పొమ్మన్ పొమ్మని చెప్తలేరు ఇల్లు
ఉహు
చెప్తే విందు
నేనీళ్తే చేపిస్తలి
ఒక్కసారి అయితే చెప్పు ఏమనంటే హెచ్ఒడి సార్ పర్మిషన్ ఇచ్చిందిడు అని చెప్పు ఆయనే మాట్లాడలే లేకపోతే ఏం అడగకపోయేటవాళ్ళం అప్పుడు ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టేట్టు ఉంట అయిపోయేది లాయా చేసి ఉంటయినని
అవును
ఉమ్
ఉమ్ ఎప్పుడోస్తవు మళీ
ఆ రేపు పెళ్లి ఎల్లుండి రేపు పెళ్లి ఎల్లుండు ఊరికిపోయి ఆ ఎల్లుండు ఊరికిపోయి ట్యూస్డే సాయంత్రం అన్నా వెనస్డే పొద్దునన్న వస్త
ఉకే
ఉమ్ కాలేజ్ కాలేజ్కి ఇప్పుడు ఈ ఇయర్ కూడా మనకి ఎవరు ఇన్చార్జ్ శిరీష అదే మనమే ఆమె
అవునా
ఆ న్వుతే మమ్ కి బి సెక్షన్ ఇస్తే మళ్ళా ఏ సెక్షన్ తీసుకుందంట
ఉమ్
ఓహో
ఆ రీసెర్చ్ పేపర్ అట్ల తిన్నా తిన్నా
ఏం ఏమైతే ఏం స్పెషల్
ఏం లేదు బెండకాయ చార్
ఉమ్
మీది
మధేం కర్రి ఆ పాలకుర పాప్పు వంకాయ ఫ్రై
ఉమ్ నీన్న ఎన్నిటి వరిక్పోయినవు
నిన్న ఫైవర్కోచిన ఇంటికి
ఆహ చెప్పగ
ఇంకా చెపాలి నువ్వే
ఏలే బోర్ కొడతది
నువ్వు చదువుకుంటారు వాచ్ మీరు
ఎవరు
నువ్వే
నేనే ఏం లేదే నేనో సినిమా వేక్కిచుకొని చూస్తున్నా
ఏం సినిమా
మా ఇంటి బంగారం
ఇప్పుడు చూస్తున్నావా ఆది నువ్వు ఇంకా
అదే ఆ రోజు నువ్వు ల్యాప్టాప్ లో చూసినావు కదా ఎందులో చూసిన నువ్వు అని అడిగిన మూవీ రూల్స్ అంటే అది ఫుల్ సతాయి ఇచ్చిందండి అసలు
ఫోన్లో చూసిన నువ్వు
అవును మా అన్న వేరేది ఎక్కిస్తే అందులో చూసినగా
ఓహో
ఉం ఇంకా మరి నిన్న పొద్దు నిన్న పొద్దున్న నైట్ అన్న అప్లోడ్ చేద్దా
సే నిన్న పొద్దున కాలేజ్ నిన్న మనకి ఎప్పుడు లెవన్కి వచ్చిందా ఇయ్యాల త్రీ వరకు చూస్తే అయిపోయింది క్లోజ్
అర్రే వీళ్ళు అప్లోడ్ చేసిరా మరి ఎవరైనా
ఎవరు చేయలే
ఉం ఇంకా
పనే ఏముంది ఒక ఫోన్ తో మాట్లాడుతున్నా ఒక ఫోన్ తో చాటింగ్ చేస్తున్నా
హు హామ్ ఉం
పంద పోతనే మాట ఎంటనే అన్నా
ఎడికి
ఎ మరు వస్తారు కావచ్చుందరికిీ స్కాలర్షిప్ కావాలి
ఆవును ఇంకా అందరు వేరాళ్ళతోటి ఫామ్ ఫిల్ చెయిచుకుంటారేమో ఉం
సగం కాలేజ్ ఉంటది ఇగ రేపు కాలేజ్ లా
అవును ఓన్లీ థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ అందరా
ఏమో అందరూ కావచ్చు అందరికీ అంతే పడతాది కదా ఇప్పుడు స్కాలర్షిప్ ఏ మామ్
మరి పెళ్ళికి డ్రెస్
ఏ పా ఏదో లాంగ్ ఫ్రాక్ వేసుకుంటా లాంగ్ ఫ్రక్
ఎవరిది పెళ్ళి అంటే మీ రిలేటివ్స్
తెలిసిన అన్నది ఏం కావాలి టె
చెప్పాలిగా
చెప్పువే
ఉన్నది మేజర్ ప్రాజెక్ట్ రిపో రిపోర్ట్ అంటున్న అది ప్రాజెక్ట్ చూసిన కొన్నేమో ఎర్రర్స్ ఉన్నాయ్ అవి
ఒకసారి మీ మెంటర్ పోయి గలువు వానే
సునీల్ సార్
ఆ సరే
ఆ సార్ కలిసిన అప్పుడు ఒక్కో అంటే అట్లా రివ్యూస్ అప్పుడు కలుస్తా
ఏ పోయి కలువు అందరు అందరు మెంట్రస్ దగ్గరపోయి కలుస్తుంటారు నువ్వు కలవకుంటా కూర్చుంటున్నావా
అవో నాకు ఎయిట్ కాయననే
ఆ ఎయిట్ పోవ్ నువ్వు పోవు ఉ
ఏమని అడగాలి ఒకవేళ పోయినా రీసెర్చ్ పేపర్ గురించా
ఆ
మరి వాళ్ళే చేస్తారా రీసెర్చ్ పేపర్స్
వాళ్ళే ఇస్తారు అంటే ఏమో ఒకసారి ఆయనను అడిగితే ఆయన చెప్తాడు కొన్ని నాకు తెలిసి అయిననే చేస్తాడు కావచ్చు లేకపోతే బయట చేపిస్తారు కావచ్చు పోయి తెలుస్తది
మీరే చేసుకోండి అంటే
మూసుకొని చేసుకోవాలి
హు
సరేనే మరి
ఉమ్ సరే